ఏం చేస్తున్నరండి బాగున్నారా ఏం చేస్తున్నారండి.
ఆ ఏం లేదబ్బ ఇప్పుడే పొయి ఇప్పుడే చేయిస్తాండ తినేదికి చేస్థాండ ఎక్కడొ పోయిండాను ఇప్పుడే వచ్చాను. లేదప్ప ఇప్పుడే ఎక్కడో పోయింది ఇప్పుడు వచ్చాను ఇప్పుడు ప్రిపేర్ చేయాలి తినే గురించి
అంటే ఇప్పుడు కూరగాయలంతా మీరు ఆ మీ కూరగాయలు పండుతారండి మీరు వ్యవసాయం చేస్
నేన్ వ్యవసాయం చెత్తక్కువ మా అన్న మ మా అన్న చూసుకుంటాడు మేమిక్కడ ఔట్ సైడ్
ఆ మేం చేస్తామండి ఇప్పుడు ఆ మేము చేస్తాన్నమండి ఇప్పుడు మాది ఫోర్ ఎక్టర్స్ పొలం ఉందండి పొలంలో వచ్చేసి అ ది ఇది ఇప్పుడు కూరగాయలు పండిస్తాం తర్వాత ఇప్పుడు కూరగాయలు అంటే ఇప్పుడు టమోటా వేస్తాము బనానా ఆ చెట్లు ఉన్నాయి కొంతంది కొంత కొన్ని తర్వాత రాగులు ఒడ్లు
దన్ని ఎప్పుడు ఇది ఏది ఏ ఇయర్లో కొత్తగా వచ్
ఇయర్లీ ఒక్కసారే లేదం ఇయర్లీ ఒకేసారి వచ్చేది బాగా అవసరం ఇప్పుడు ఆవులు ఉన్నాయి తర్వాత కొసువు గాని ఆవుల్ సొచు తీసుకోవడం తీసుకురావడం గాని ఆవుల్ని మేపడం గాని లేదంటే ఇప్పుడు నాగులు
పూల్ పూలు అన్నీ ఏకు
పూలు పూలు చెట్లు ఉన్నాయి కానీ పూలు అమ్మరండి అమ్మమండి ఇప్పుడు పూలు బిజినెస్ మాకులేదు పూలు చెట్లు ఉప్పుడు మాకు మాకు ఇల్లుకు మాత్రం పూజకి ఇప్పుడు జడ్లో పెట్టుకోవడానికి ఇది దీనికి మాత్రం మేము యుజ్ చేస్తాంమండి అండి దాని తప్పితే మా అమ్మడానికంతా మేము గుచ్చ చేయమండి
అ ఏం ఏమిమీ చేస్తాటివి ఎలా ప్పు ఇది వ్యవస్థ చేసేది ఇది చెత నాకు కూడా లేసుకుంటాను
ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసి ఇప్పుడు మనం పొలం ఉంది స్టార్టింగ్ వచ్చేసి ఫస్ట్ ట్రాక్టర్థో కానీ లేద ఆవుల్లో కానీ దున్నలండి బాగా దున్నలి బాగా దున్నిన తర్వాత అంత వచ్చేసి ఇప్పుడు విల ఆవులది అదిది ఎరువు ఉంటది కదా ఓ నాటేరువు వచ్చేసి బాగా చల్లాలి తర్వాత హలో ఆ నాటియరువు బాగా చెల్లిన తర్వాత ఆ ఆ నాటి ఎల్లు నాటి ఎరువు బాగా చెల్లిన తర్వాత ట్రాక్టర్ లో గాని ఎద్దులోగాని మరి ఇంకో ఇంకోసారి తో అలాటివి దున్నిపించాలండి
అంటే అదన్నీ చేయలేకండి మీరు దగ్గర బోరలు ఉందా లేదంటే వర్షం
లేదండి వర్షానికైనా వర్షాకాలంలో వర్షానికైనా పంట పండొచ్చు లేకపోతే ఆ లేదంటే బోర్లో అయిన పండా ఏదైనా ఓకే అంటే సమ్మర్ లో వచ్చేసి బోరుండేనే పంట పండించాల పండి చాగలం లేకపోతే లేదు
అప్పుడు ఎక్కువ నీళ్లు కావాలి కాదా
ఆ ఎక్కువ నీళ్ నీళ్ళయితేక్కువాలండి అది
హ్ అంటే ఉలో ఆ సమ్మర్ లో ఏంచేయాలి ఏం ఏం ఏం ఏం చేస్తారు మీరు
సమ్మర్ సమ్మర్ లో వచ్చేసి మాకు నీళ్ల తక్కువ అండి నీళ్ళు తక్కువ అందుకోసం సమ్మర్ లో మేమేం పంటలు అే నీళ్లు లేదు కదా పంట ఏం పండం అండి ఇప్పుడు ఆవులు ఉంటాయి కదా ఆవుని చూసుకొని ఉండ పాలు ఉంటాంది పాలు పేసికి ఇదిక ఆ డైరీకీయడము ఇప్పుడు పంటలేం పండమండి సమ్మర్లో వచ్చేసి మేము
హ్మ్ మల్లి
మరి అదే అండి ఆ తర్వాత ఎరు ఎరువు తర్వాత వేసిన తర్వాత బాగా ఎరువేసిన తర్వాత మళ్ళీ దునిపించారు పించిన తర్వాత ఇప్పు చెట్లు ఏదేం ఏం చె చెలుస్త ఆ చెట్ల తీసుకొచ్చి బాగా కాలువలు పెట్టాలండి కాలువలు బా కరెక్ట్గా కాలువలు తో ఇచ్చేయాలి కాలువలు చేసిన తర్వాత ఇప్పుడు బాగా నీళ్ళు ట్రిప్స్ గిప్స్ అంతా వేసి నీళ్ళ నీళ్ళుకొద్దీ బాయి బోరు ఉంటే ఆ చెట్లు పుచాలి చెట్లు పుచ్చిన తర్వాత ఆ చెట్లు బాగా చూసుకోవాలి చెట్లు తర్వాత ఇప్పుడు
చెట్లు అ అప్పుడ అంటే అప్పుడు మీరు మీరు అన్ని చూసుకోవడం వాళ్ళ అదిఏంటి పక్షి వస్తుంది మార్నింగ్ లో అది ఇది
బాధత కాయలు వచ్చిన తర్వాత అండి కాయలు వచ్చిన తర్వాత ఇ కాయలు వచ్చలు రానక ముందు ఇప్పుడు ఏ రోగం వచ్చినా ఏ అ ఏ మొ మందు కొట్టనారు దానికి తర్వాత ఆర్గనిక్ అయితే ముందు కొట్టాము మేముైతే చాలా ముందులు కొట్టాము ఏమైనా పులుగులు అవి పడిపోతే ఆకుల్లో అప్పుడు బా మందు గింలో అంతా బాగా కొడతామండి తర్వాత వచ్చేసి దానికి ఏమేం కావాలో ఎంత నీళ్లుు కావాలో ఎంత మందులు ఎలా ముందులు కొట్టాలి తర్వాత ఎలా అంటే మనసు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి చెట్లని అలా చూసుకుంటేనే మాకు మంచి బస్సులు దొరుకుతుంది లేకపోతే దొరకదు కదా అన్ని చేసినా మనము లేట్లుదు లేట్లు ఉంటాయో ఉండవో తెలీదు తర్వాత రేట్లు లేకపోతే అన్ని వేస్ట్ అయిపోతుంది ఇప్పుడు చెట్లు పక్షులే తినేస్తుంది ఇప్పుడు మా సైడ్ వచ్చేసి కోతులు రావడం
ఓకే కే ఇది కోతులంటే ఏమేం పంత అది ఇష్ట ఇతే స్టార్టింగ్లో పదిసేస్తుందా అంటే కాయ వస్తటప్పుడు అన్ని
ఇప్పుడు దిండ్లు ఉంటది కదండి ఇప్పుడు చెట్లు దిండ్లు ఆ దిండ్లో దిండ్లు కొంచెం రసం ఉంటది కొంచెం స్వీట్ గా ఉంటుందని ఆ దింట్ మొత్తం పెరిగి పరిస్తుండి అది లేకపోతార అప్పుడు చూసుకోవాలి అప్పుడు చూసుకున్న తర్వాత పెద్ద చెట్లు పెద్ద అయిన తర్వాత వచ్చేసి ఇప్పుడు కాయలు పింలు ఉంటాయి కదా ఆ పింలు వచ్చుంటాయి కదా కింలు కూడా దొరకరు వదలదండి పిలు కూడా తినేస్తాయి
ఓహోహో ఎప్పుడు అక్కడ కావులు ఉండాలి అక్కడ ఒక ఒకక్క కావులు ఉండాలి
కావులు ఉండే ఉండాలండి ఇప్పుడు పర కోసం ఉంటది ఆవులికి ఆవులు తినది పారం కోస ఆరం కోసు కూడా తినేస్తాయండి కొసును కూడా అక్కడ దిండ్లో ఇంచి ఇంచి అక్కడ రసం ఉంటదనే దాన్ని తింటాయండి ఒకు కా అంది తెంకాయ మనలు ఉన్నాయండి తెంకాయ ఒ తెంకాయ ఒక ఎళ్ళనీరు కూడా దొరకదండి మాకు అన్నీ తనేసడి అ తరసడి మీరండి మీరు వెలుసా మీకు వ వ్యవసాయం చేసే ఏమనా ఉద్దేశం ఉందా లేకపోతే ఫ్యూచర్ లో అలా
ఏం ఫ్యూచర్ లో చేయాలి మేము ఫ్యూచర్ లో చేయాలి అదే దానికి మేము లేర్చుకోవాలి మీరు ట్రైనింగ్ ఇస్తారంటే
నైన్ ఇచ్చేయండివ బాగా నేర్పిస్తానండి ఇప్పుడు మాది ఎట్లున్నాయి ఎట్లు ఎలాది ఉన్నాలని ఆ భూమిని ఎలా చూసుకోవాలి ఏ ఏమే మందులు కొట్టాలి ఎలా ఏమేం మొత్తం త చందిరా ఫాలు అంత టెస్టింగ్ పంపించడి ఇప్పుడు ఏమైనా పంటలు ఒక మూడు నాలుగు పంటలు బాగా అవట్లేదుదంటే సాయిల్ టెస్ట్ చేసి తర్వాత స్యింతా మార్చాలండి అప్పుడు అప్పుడే బాగా కరెక్ట్ గా పండ పండువుతుందండి లేకపోతే పండలేమండి ఇప్పుడు అంత పండినా రేట్లురుంది కదండి ఒక్కొక్కసారిప్పుడు చాలా అప్పుడే రైతులంతా బాగాది చనిపోతున్నారండి అప్పుడు మందులు తాగి అది తాగి బాగా పంటలు రేట్లు లేకుండా
అవును అవునువును
చేసుకుంటున్నారండి ఇప్పుడు పంటలు బాగా పండించిన మార్కెట్ లో సరైన ధర లేవండి బ్రోకర్లు ఉంటాయి కదా ఒబ్బో బ్రోకర్లే అన్ని తినేస్తున్నారండి డబ్బులు ఇప్పుడు రైతులకి ఏమి దొరకట్లేదు డి
ఉ
అలా వచ్చేసి అలా చేయడం వల్లనే ఇప్పుడు రైతులు తక్కువైపోయారండి అందుకే అందుకే ఇప్పుడు ప్రతి ఒక్కరు వచ్చేసి రైతులకి రైతన్నకి సహాయం చేయాలండి రైతుల పర నిలవాలండి అప్పుడే రైతులు బాగా పైకి వస్తారు
కరెక్టు కరెక్ట్ మీరు చెప్పేది అన్ని అదన్ని ఇప్పుడదే ఎల్లి పను లేదంటే అది లేదా ట్రావెల్ అంటే ఏదేదో పది సానం తీసుకుంటారు తర్వాత దాని లోన్ కట్టి లోను అదిది అది రఘము అదిచ్చసి అది అన్ని పలిగిపోతుంది
అవునండి కరెక్టేనండి అలా చేసి అలానే అండి కరెక్ట్ అండి మీరు చెప్పేది కరెక్టే అండి అలా చేసి చేసిన రైతులకి ఇప్పుడు విలువ లేదండి
మీ ఊళ్ళ ఏం ప్రాబ్లం లేదా నీర్లని
ఈ నీళ్ళు మా ఊర్లో తక్కువనండి ఇప్పుడు మా ఊర్లో వచ్చేసి నీళ్లు అందరు బోర్లు బోర్లు ఉంటే కొంచెం ఇక్కడ వచ్చేసి మా మేము చాలా ప ఇప్పుడు మనంలో వచ్చేసి వడ్లు వండుతాము లేకపోతే ఆకులు వండుతాము లేక తరకారీలు ఏమనా ఇంటికి ఆ ఇప్పుడు తరకారిలీలు చాలా పండుతం అండి తరకీ ఇప్పుడు మిరపకాయ గాని వంకాయ గాని టమోటోలు కానీ లేకపోతే ఇప్పుడు కాప్సికం ఉంటది కదా అది కానీ అంటే త్రీ ఎకరకి కూర్చోమండి మేము త్రీ ఎక త్రీ ఎకరాకి కూర్చోమండి డివైడ్ డివైడ్ గా ఉంటది ఒక పొలం పొ పొలం డివైడ్ డివైడ్ గా ఉంటది అక్కడ ఒక టో రం ఒక పొలంలో ఒక పంట వేస్తాము ఇంకో పొలం లో ఇంకో పంట వేస్తాము ఇంకో పొలం లో ఇంకో పంట వేస్తాము అలా అలా వేస్తా మండి అంతే అలా సపరేట్ సపరేటేగా వేస్తామండి అంతే ఒకేసారి అన్నీ వేయమండి
అవున ఓకే ఓకే ఎంత అంటే ఒక పొలం వస్తే అంత ఎంత ఇప్పుడు మీరేనా చెప్పారు కదా అక్కడ ఎప్పుడో ఎందిది ఏమేమి చేశారు త్రీ ఏకర్ లో
త్రీ ఎకరాలో వచ్చేసి ఇప్పుడు టమాటో కొంచెం ఎస్తాము తర్వాత మిరపకాయ ఎస్తాము ఇప్పుడు మాకు మిరపకాయ వేస్తే మిరపకాయ ఎస్తే లాస్ అవ్వదండి మిరపకాయ వస్ తే ఇప్పుడు పచ్చిమిరపకాయ రేట్ ఉంటే మార్కెట్ లో అమ్మేస్తాము ధర మంచి ధరకి
లేదు లేదు టొమోటో అది అన్ని తీసుక వేస్తారు కదా అవి ఎంత టైం పడుతుంది ఒక ఒక ఫస్ట్ ఒక
ఒక పెట్టెకు ఒక పంటకి ఏ చెలండి ఒక పంటకి సిక్స్ మంత్స్ అండి
ఓకే నీది
మిరపకాయలు కొంచ త్రీ మంత్స్ లో వచ్చే బనానా వచ్చేసి అది వన్ ఇయర్ అండి
అ కూడా ఉంది కదా ఒకసారి వచ్చేసిన తర్వాత అదన్ని వేస్ట్
ఆ అన్ని వేస్టు రేట్లు ఉంటే బాగా రేట్లుంటే మంచిగా ప్రాఫిట్ వస్తుంది
అదే అందంతే ఎక్క ఉంది బననా బననా ఎంత ఎక్ర ఇస్తు
బనాన లేదండి బనానా తినడానికి మాత్రం పెట్టుకున్నాం అండి చెట్లు అంతే ఇప్పుడు మేము మిరపకాయ మిరుపకాయ వేస్తె మాకు లాస్ అవ్వదండి రైతులకి రైతులకి మిరపకాయ ఎస్తే ఆ ఆ కోతులు వచ్చేసి మిరపకాయ తినదండి మిరపకాయ చెట్లు గానీ మిరపకాయ కానీ కారం కదా అందుకే ఇంకోటి ఏంటంటే మిరపగాయ ఏరితే మాకు పచ్చిమిరప కాయలు మాకు అమ్ముకుంటే మంచి ధరలకి బాగా రేటు ఇప్పుడుంటే మంచి ఆ డబ్బులు వస్తాయి ఇప్పుడు ఇటి మీరు రేట్లు లేకపోతే దాన్ని ఎండ పెట్టి ఎప్పుడు ఎప్పుడైనా రేటు ఉన్నప్పుడు అమ్ముకోవచ్చు అలా మంచి రే మంచిందండి మాకు హలా మిరప పంటే బెటర్ అండి వేరే పంట తప్పితే వేరే వేరే పంట బాగా
మీర
మేము మా నాన్న మా అమ్మ అందరూ చేస్తాం అండి మా పన్న మా పిన్నమ్మ వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు మొత్తం అందరు చేస్తారు లేత మా ఇ మా ఊరే వ్యవసాయం అండి మా ఊర్లో అందరు పొలం పొలాలక వెళ్ళి మార్నింగ్ పొలంకెళ్ళ
సీ
అందరు మార్నింగ్ పొలానికి వెళ్ళి ఆ బాగా కష్టపడి ఈవినింగే వస్తారండి
ఏం మీ ఊర్లో ఎక్కువ చేసేది
ఎక్కువ వడ్లు రాగులు పండుద్దండి ఓకే అండి థ్యాంక్స్ అండి ఉంటానండి మరి హలో